హత్
హలో
ఆ చప్పండి
ఆ ఏమ్ జేస్ న్నారండి
ఏం లేదండి ఆ ఫుడ్ కేళ్ళాలి అని ఆలోచిస్తున్నాను
హే ఈ రోజ్ ఎమన్ స్పెషల్స్ చేస్ కుంటారా
ఆహా లేదండి ఆఫ్ టర్ నూన్ ఆ సా
ట్యూస్ డే ట్యూస్ డే కదా ఉమ్ ఆఫ్ టర్ నూన్ సాంబార్ సాంబా ఓన్ లీ సాంబార్ ఒకటేనా ఇంకేమన్నా ఉంటాద్
సాంబా రైస్ ఒకటే అండి ఇంకా అంత వెరైటీ చేసేంత పెద్ద పీజీ ఏం
ఆ హ్ మా మీ పీజీ అన్నా అట్లన్నా ఏస్ తరులేండి సాంబార్ రైస్ అట్లాన్నా మా దాంట్లో ఇంకా వరస్టు అది పప్పో అర్ దమ్ కాదు రసమో అర్ దమ్ కాదు సాబారో అర్ దమ్ గాదు
ఓకే మీరోక రీల్ జుసారా
ఏం ఏము
ఒక ఇంటికి కోడలోచ్చినామ రసం సాంబార్ చేసుంటది దాంట్లో రసం డివైడ్ చేసి అండ్ కర్రీ డివైడ్ చేస్తది సాంబార్ ఉంటుంది త్రీ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ అన్మాట
అవ్నా నేను చూడలేదు అండి చూడలేదు అలా గూడా జేస్ తునర ఇపుడు
ఆ అండి సాంబార్ చేస్తారు సాంబార్ చేసి రసం వేయండి అని అంటే ఓన్ లీ రసం వేస్ తరు సాంబార్ ఎయండి అంటే మొత్తం అంతా వెజ్ టేబుల్స్ విత్ తోమ్ ఆ సాల్ నా ఎస్తారు అంట గ్రేవి ఎస్తారు ఆహ్ తర్ వాత మనక్ మాత్రం ఓన్ లీ కర్రీ మాత్రమే కావాలి లి అనంటే ఓన్లీ పీసెస్ మాత్రమే ఎస్తరు అట్ల డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉందండి అట్ల
మ్ అంటే ఏమి అప్డేట్ అయిపోయితాంది రోజు రోజుకి
చాలా అప్డేట్ అవుతుందండి
అవునండి నేను ఒక ఫోన్ తీసుకుందాం అనుకుంటన్నా నాది ఏం ఏదన్నా బావుంటది ఎమో అని సజెషన్ ఇ గలుగుతార
ఫోన్స్ గురించి నాకంత ఐడియా లేదండి నేనే ప్రెసెంట్ అ ద అమౌంట్ లేక కొంచెం ఫోన్స్ తీసుకోవడం కుడా అంతగా ఎప్పుడూ ఇంట్రెస్ట్ పెట్
లేదు నిజంగ అండి చాలా రేట్ అయిపోయినాయి ఫోన్స్ కొనాలన్నా గూడా మనం కొనలేను అంత అయిపోతున్నాం అసలు
అవునండి అప్పట్లోనే ఫిఫ్ టీన్ థౌజండ్కే వచ్చిందండి ఫోన్ నాది
ఇప్పుడు అయితే లొక్క ఫోన్ గూడా రాదు ఆ రేట్ లో మాక్సిమం ట్వంటీ ఫైవ్ థర్ టిన్ ఆ బిట్వీన్ లోనే ఉంటయి అన్ని ఫోన్స్ ఇంక ఐఫోన్ అంటారా ఐఫోన్ అంటారా ఇంకా మనం చెయ్యలేము
అస్సలు కొనలేము కూడా అండి
అవునా మనం అసలు అఫోర్డ్ చేయలేనంతా ఉంటదండి
ఉమ్ మిడిల్ క్లాస్ పిర్సన్ పర్సన్స్ అయితే అస్సలు ఇంక అసలు కొనలేరు
కొనలేరు అవునవును చాలా కష్టం మీరు ఒక్కటే ఉన్నారా అండి మీ ఫ్రెండ్స్ గూడ ఉన్నారా
నా ఫ్రెండ్స్ కూడ ఉన్నారండి వాళ్ళు బయటికెళ్ళారు
ఆహా ఉన్నిలేండి ఇగ
మ్ సో అందుకు నేను ఒకటే ఉన్నా అండి
ఆ ఇంకేం చేస్తున్నరూ మరి అవును ఏమనుకుంటరు పోతున్నారు లేద తినేకి తినండి కొంచెం
తింటానండి బట్ టువెల్వ్ ఫార్టీ కంతా పెడతారు ఇంకా టైమ్ అవ్వలేదు కదా టూ థర్టీ వరకు కుంటదండి
ఆవున్ పర్లేదు వన్ వన్ అట్ల వన్ ఫిఫ్టీన్ గట్ల పోతే సరిపోతది
నిన్న గూడా సేమ్ ఇట్లానే అనుకున్నా అండి బట్ కరెంట్ పోయిందీ కిందకెళ్ళలేక
ఆహ్ అవునా అండి అంటే లిఫ్ట్ పన్ చేయదేమో గదండి లిఫ్ట్ ఉందా అండి మీ పిజీకి
అవునండి లిఫ్ట్ ఉందండి లేకుకుంటే నేనా ఇంగ స్టెప్స్ మీదనే ఆవునండి
మ్ మా పిజికి లిఫ్ట్ ఉండదు ఏముండదు ట్వంటీ ఫోర్ బై అవర్ వా టరు గూడ ఇయరండి టైమింగ్ ప్రకారం చాలా కష్టం మా పీజీ
పిజి చేంజ్ అవచ్చు కదండి ఉర్కనే
అదే అండి చూసానున్న అయితే పీజీ చేంజ్ కావాలా లేదంటే ఇంటికి పోవాలని అలా
ఆ మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నారు అంటే అంటే వాళ్ళ పీజీకి షిఫ్ట్ అవ్వండి వాళ్ళ రూంలోనే ఉండొచ్చు కదా, అడ్జస్ట్ అవ్వచ్చు కదా.
ట్రై చేయాలండి ఇంకా ప్చ్ వేరే ఆప్షన్ లేక ఇంకా ఉన్నట్టుంది.
మీరు ఏమై జాబ్ చేస్తున్నారా?
లేదు లేదండి చెయ్యట్లేదు.
లేదు అన్నప్పుడు మీకు కంఫర్టబుల్ గా మీ ఫ్రెండ్స్ తోనే ఉండొచ్చు కదాండి. మీ ఫ్రెండ్స్ తో పాటే వాళ్ళు అప్లై చేసిన జాబ్స్ అప్లై చేయొచ్చు.
అదే నీగ నేను కూడా అదేనే అట్లనే అనుకుంటాను. చూడల్ల మాక్సిమం నేను ఇంకా చేంజ్ చేదాం అనుకుంటాను.
ఉమ్ మీ ఫ్రెండ్స్ ఏమైన్నా అలవ్ చేయరా అండి?
చేస్తారు చేస్తారు ఎందుకు చేయరు అండి నా ఫ్రెండ్స్హ చేస్తారు ఏమంటే వేకెన్సీ ఉంటే ఖచ్చితంగా చూడొచ్చు.
వేకెన్సీ ఏముందండి. ఉంటుందండి ఖచ్చితంగా ఉంటది ఎందుకంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా క అట్లీస్ట్ వాళ్ళనే కన్విన్స్ చేస్తారండి.
లేదంటే అడ్జస్ట్ అనే ఎలా అన అలా అయితే సరిపోతది.
మీకు అడ్జస్ట్ అవుతే ఇంకా అమౌంట్ కూడా తగ్గుద్ది కదా.
తగ్గుద్ది మ్మ్ అదే అన్నది అలానే చూస్తున్నాను. చెయ్యాల ఏదొక్కటి ఉమ్
మ్
ఇంకా ఎమ్ అండి ఇంకా ఎమ్ విశేషాలు కొత్త కొత్తా
ఇంకా అంటే నాకు తెలిసినంత వరకు మీరు పీజీ షిఫ్ట్ అవ్వడమే బెస్ట్ అని నాకు అని నిపిస్తుందండి ఎందుకంటే అక్కడ సింగిల్ గా ఉండడం కంటే
అవును కరెక్ట్ నేనైతే సింగిల్ గానే ఉన్నాను. ఇప్పుడు ఎందుకంటే మా ఫ్రెండ్స్ ఎవరు లేరు కాబట్టి. నేను ఒక్కదాన్ని ఉన్నా కొంచం కష్టమ అయితది. ఎవ్వరు మనకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి కొంచెం కష్టంగా ఉంటది. వేరోలా తెలిసిన అట్లీస్ట్ వన్ మెంబర్ ఉన్నా కూడా అయో ఆన్లైన్ కోచ్ ఎవరు లేరు ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ రావు.
ఉమ్
ఫుడ్ అసలు బావుండదుమొ
మరి ఫుడ్ కోసమే కదండి మనం ఇంతగా ఉండేది.
ఇప్పుడు మళ్ళా అది ఏది గ్యాస్ అది ఏదో షార్టేజ్ వచ్చింది.
అవునండి
నిమి పీజీలో గొడవలు
మా పీజీలో హ గ్యాస్ లేకపోయినా ఉన్నా కూడా రోటీస్, చపాతీ పిజ్జా అన్ని అన్ని చేస్తారుని అన్ని ప్రిపేర్ చేస్తారు.
మెలండి మాకైతే ఫస్ట్ విత్ ఇన్ ఫైవ అనౌన్స్మెంట్ వచ్చిన రోజు ఆపేసారు. చూడండి ఎలా ఉందొ మా పీజీ ఉమ్ త్రీ టైమ్స్ రైసె మార్నింగ్ రైస్, ఆఫ్టర్నూన్ రైస్, నైట్ రైస్.
మాకైతే అట్ల ఏం లేదండి.
తలి కాయినప్పుడు అండి పీజీస్ ఉహు అవును లె పీజీలో చాలా కష్టమ్ మా పీజీ
ఆ ఊరికనే అక్కడ అంత ఇబ్బంది పడే బదులు మీ ఫ్రెండ్స్ దగ్గరకి వచ్చేసేయండి ఊరికనే వెళ్ళిపోండి మీ ఫ్రెండ్స్ దగ్గరకి అక్కడ హ్యాపీగాన్నా ఉంటారు ఇక్కడ మంచి ఫుడ్, ఫ్రెండ్స్ పక్కనే ఉంటారు. ఒకవేళ నీకు ఫుడ్ నచ్చలేదు అన్నప్పుడు బయటికి వెళ్ళాలి అనే ఆలోచన వస్తుంది.
ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి ఆ ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి వెళ్ళి రావచ్చు. అదే అనుకుంటానన్నట్టు చూడలా
ఉమ్ ఇంకా ఏం చేశారు అడ్వాన్స్ అవంతా మేబీ అడ్జస్ట్ అవుతారు కాబట్టి తక్కువే ఉంటుం
తక్కువే ఉంటది అవున అవును మేబి తక్కువె ఉంటది బ్యాడల కంపరింగ్ హైదరాబాద్ తో కలిసి బెంగళూరు కొంచం తక్కువ అని అనిపిస్తుంది నాకి ఎంద్ కండి మా బ్రదర్ అక్కడ చాలా ఎమౌంట్ కట్టి ఉంటారు అనమాట హైదరాబాద్ లో సో అందుకే నాకి ది బెటర్ ఏమో ఇక్కడే మనకి కి అనిపిస్తుంది కొంచెం బెంగళూరు లో
ఓకే
అక్కడ చాలా అమౌంట్ ఎక్కువ అంటే ఇక్కడ సిటీస్ సరేమంటారు లొకాలిటీని బట్టి అమౌంట్ తీసుకుంటారు మనకి ఇక్కడ అట్లా లేదు కదా ప్చ్ ఎక్కడైనా మాక్సిమం సేమ్ అమౌంట్ ఉంటది ఆడ అలాగాదు లొకాలిటీని బట్టి రేట్స్ ఉంటాయి
నిజమేన్
ఉమ్ అంటే వాళ్ళు కూడా రెంట్ కట్టు కోళ్ల కాబట్టి కొంచెం ఆ కాస్ ట్లా ఏరియాస్ కాస్ట్లీ గానే ఉంటాయి ఇంకా అంత హ మనకి అల్లా ఉండదు కదా
అవున అవునండి మీరు హైడ్రాబాడ్ వెళ్ళారా అండి
లేద్ లేదు వెళ్ళలేదు వెళ్ళలేదు మా బ్రదర్ ఆహా ఎ ఎప్పుడు వెళ్ళాలేదు హైదరాబాద్ కిది ఎప్పుడు వెళ్ళాలే
చార్మినార్
ఆహ అసలు చూడలేదండి అది చూడు చూడాలనిని అనుకుంటున్నా ఎప్పుడు వెళ్తామో ఏమో తెలియదు
హ అయితే ఒకసారి అవునండి చాలా షాపింగ్ చేయొచ్చు
మీరు వెళ్ళారండి ఎప్పుడన్నా
ఆ నేను అక్కడ టూ ఇయర్స్ ఉన్నానండి
అవునా అట్లయితే చార్మినార్న్ మీకు చాలా దగ్గరగా ఉన్నాంటదండి
అ అ ఏంటది కరోనా టైమ్ లో నేను అక్కడే ఉన్నా అండి అక్ అక్కడే స్ట్రక్ అయిపోయాన సో అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళింటిని
ఉహ్మ్ ఓ అక్క ఇందాక మీరు చెప్పార్ అక్క అక్కడేనా ఉండేది
ఆహా అక్క వాళ్ళు వేరే ప్లేస్ లో ఉంటారండి
ఓకే ఇగా అవునులేండి ఓకే ఓకే ఓకే
అ అక్కవాళ ఇంటికి వెళ్ళాను సో అక్కడ మ్ వాళ్ళు నార్మల్గానే ఇంట్లో ఉండాలంటే కష్టమా అలాంటిది ఇంకా కరోనా టైమ్ లో కూడా చార్మినార్ అనేది చాలా అం అంటే పర్టికులర్ పలానా డేట్స్ మాత్రమే ఒప్
కొపన్ లో ఓకే అంటే దాంట్లో కూడా మరి ఎవ్వరు రావరు బయటికి కూడా ఆ టైమ్ లో మీరు వెళ్ళుంట రండి ఇప్పుడున్న అట్లా కరోనా టైమ్ లో
ఆ ఎల్లానండి అంటే వాళ్ళు పర్టికులర్ డేటు పర్టికులర్ టైమింగ్ ఈ టైం నుంచి ఈ టైం వరకే ఉంటాము అని చెప్తారండి ఆ టైమ్ లో అంటే చెప్పారు సో అందుకు అప్పుడు వెళ్ళానండి నేనైతే అన్ ఆ చాలా బాగుంటదండి చార్మినార్ అంటనే బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ ఎక్కడ అంటే చార్మినార్
చాలా బాగుంటాయా ఈసర్ ట్రై చెయాలండి ఎపుడన ఇప్పుడు ఏది కొత్తగాది బ్యాంగిల్స్ తయారు చేసేది ఏదో ఉంది కదా అండి అది అక్కడేకొంట
ఆఇ ఏమో అండి అంత ఐడియా లేదు మీరు చెప్పేంత వరకు తెలీదు నాకు సో ఇప్పుడు నేన్ వింటున్నాను
అవున మీరు ఎప్పుడన్న వెళ్నపుడు ఓసారి చూడండి డే బ్యాంగిల్స్ అకాడ్ తయారు చేస్తారు
డెఫినెట్గా ట్రై చేస్తానండి నేను అయితే హు ఇంకేంటండి వ స్కాప్స్ బుర్కా అన్ని బాగుంటాయి అండి అక్కడ ఇక్కడ నేను ఆల్మోస్ట్ మ్ స్కాఫ్ బుర్కాస్ అన్ని నాకు అక్కడే తీసుకున్నానండి
అవును ఇప్పుడు బుర్కాాస్ లో కూడా వెరైటీ వెరైటీ ఉన్నాయి కదండి టే మో స్టైలిష్ అంతా
అవునండి చాల్ బాగుంటది
ఎన్నున్టై అంటి ఇంచుమించు బుడుకాలు
అ నా దగ్గర సిక్స్ టు సెవెన్ ఉంటాయండి ఇప్పుడు ప్రజెంట్ కి అయితే ఇంకా ఆమ్ అమ్మ చెల్లి అందరు ఉంటారు కదా వాళ్ళకి సాప్రేట్ నాకు సప్రేట్ అంతా ఉంటదండి
ఓంకే అన్నీ ఇంక అవే ఎక్కువ మేము ఎలా డ్రెస్సెస్ తీసుకున్నా మీరు అలా కాస్ తీసుకుంటా ఉంటారు కదా
అవునండి
ఉమ్
సరే అండి నేను మళ్ళీ కాల్లో మాట్లాడతాను
బాయి టేక్ కేర్ ఆ అ